ఓ
ఆ హలో ఏం జేస్తున్నా బావున్నా ఏం చేస్తాన్నావ్ ఊ
తానికి ఖాళీగా ఉన్నా
ఊ
కూర్చొని పేపర్ తో ముగ్గులేసుకుంటున్నా పేపర్ మీద ఏంటో మాములు ఖాళీగా లేను ఆ ఇంకేం సంగతి
ఆ అయిపోయింది నేను టీవీలో ఖాళీగా ఉన్నగాని క్రికెట్ చూస్తాన్నా అనమాట
ఉహూ
ఉమ్ నేను మా అబ్బాయి కూర్చొని చూస్తాము
క్రికెట్ బాగా ఇంట్రెస్ట్గా చూస్త తారెమో
ఆ బాగా చూస్తాం క్రికెట్
మరి నేర్పిస్తున్నావా కోచింగ్ ఇప్పిస్తున్నావా క్రికెట్ లేకపోతే ఏంటి
ఆ ఇష్ట పటిస్తున్నాంగా ఇక్కడ అకాడమా ఉంది అందులోకి వెళ్ళి నేర్చుకుంటారు
ఉహూ హు ఓకే అదే అ క్రికెట్ ఒకటేనా ఇంకా మరి మీ అమ్మాయికి
చస్ ఆద్ది బాగా
ఉ
ఇండోర్ గేమ్స్ చెస్సు క్యారమ్స్
ఉమ్మ్
ఇద్దరు ఆడతారంత
ఓకే నేను చూస్తాను ఉమ్ చెప్పు
క్రికెట్ ఆడ్డనికి వెళ్తా ఉంటాడు స్టేడియానికి కి చిన్న చిన్నెయ్ టర్నమెంట్లు జరుగుతాయిగా వాటికెళ్ళి ఆడుత ఉంటాడన్మట ఉమ్మ్
ఓకే మీమ్మాయి గూడ
ఉమ్మ్ మా అమ్మాయే ఎల్లిది టర్నమెంట్. చెస్ టర్నమెంట్
ఓకే
ఉమ్మ్
నేను చూస్తా చూస్తా నేనూ చూస్తాను కాని కుదరదు నాకు కొంచెం అటు ఇటు పని చేసుకుంటా తిరుగుత స్కోర్ చూస్తా ఉంటాను మా పిల్లలైతే ఇంట్రెస్ట్ గా చూస్త తరు
ఆహా మ్మ్ ఇంక మ్యాచ్ స్టార్ట్ ఏందంటె మా ఇంట్లో అందరు టీవీ మిందే ఉంటారు.
ఆహ్ ఇంకంతే పిల్లల్ మ్మ్మ్ అదే మా ఇంట్లో గూడా చూస్తానే ఉంటారు మధ్య మధ్యలో భోజనాలని ఆహ్ చిరుతిల్లని ఏయ్యోట్. అందిస్తా ఉండాలి ఇళ్ళకి.
అయ్ చేయలేక మనం అలసిపోతమ్. వీళ్ళు మాత్రం కదల్ర్ టీవీ దగ్గర నుంచి.
ఆహ్హ్ చిన్నప్పుడూ మనం కూడా బాగ్. ఆడుకునే వాళ్ళం గదా చక్ కదా కబడీ అని కో కో అని హ్మ్
టని
ఆహ్ చక్కగ ఇప్పుడు స్కూళ్ళలో గ్రౌండ్లు ఉండేవి. విశాలంగా అప్పట్లో మనకి ఆహ్ ఇ హ్మ్ ఇ ఇప్పుడు పిల్లలకస్సలా ఆట్లే తెలీదు.
అవును ఎంతసేపు ఆ ఫోనే ఫోను ఫోను.
హ్మ్మ్ మనం కోచింగ్లు పెట్ ట్టి పంపిస్తేనే గాని ఆటల గురించి
తెలిదు అవును అలాగే తయారయ్యారు.
అందులోనే చదువులు కూ కూడా ఎక్కువ కాంపిటీషన్ అయి.
అయిపోయ్ అవును ఎంతసేపు ఆ కోచింగ్ సె టర్ కోచింగ్ సెంటర్ ఎళ్ళడమే సరిపోద్ది.
హ్మ్ స్కూళ్ళలో కూడా పెద్దగా గేమ్ సేమ్ కండక్ట్ చేయరు.
అవును హ్మ్ గ్రౌండ్లు ఉండట్లేదుగ ఆళ్ళకి హ్మ్ గ్రౌండ్.
హ్మ్ చెప్పు చెప్పు
గ్రౌండ్లు ఉండట్లేదుగా ఆళ్ళకి. ఇంకేం చెప్తారు అళ్ళు మాత్రం
మనకైతే పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్లు ఉండేయ్ చింత చెట్లన్ని ఆ చిన్ చేట్ల నాటి కింద కరెంట్ షాక్ అని బాగా అడుకునే వాళ్ళం పెళ్ల
హ్మ్మ్ అదే బాగా ఎక్సర్సైజ్ అయ్యేది
ఉమ్మ్మ్ ఎంత గేమ్స్ ఆడీ డీతే బాడీ అంత యాక్టివ్ గా ఉంటది
అవును
ఉ బ్రెయిన్ కూడా చురుగ్గా ఉంటది
ఉమ్మ్ ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఆడతన్నారు అసలా
అసలు హోవర్క్ లో ఉంటానై కదా ఎనిమిది ఇంటి దాకా స్ స్టడీ అవర్స్ అని అయ్యని కాని ఇంటికి వచ్చేటప్పటికే ఎనిమిది అవుతుంది ఇంగ ఎప్పుడు ఇంక ఎప్పు ఎపుడు ఆడుకోవాలి వాళ్లు
ఆ ఇంకా ఇంక స్కూల్ లోళ్లేే పెట్టుకొని ఒక ఆదివారం అన్ని అట్లాగా ఆడిచాలి లేపోతే పిల్లలకు పా అ ఎక్ససైజ్ ఉండదుగా బాడీకి
ఊమ్ అంతే స్ట్రెస్ ఎక్కువైపో
ఎక్కువైపోతుంది హ్మ్ ఆ బస్సులో వెళ్తారు పో ద్దున ఎల్లీ సాయంత్రాని కొత్తరు
అవును అసలు ఏం చేస్తాం మరి ఈ ఆధునిక ప్రపంచంలో అలా అయిపోయింది పిల్లలకు కూడా
అవును ఉమ్మ్
ఇంకా ఇంకేంట్ సంగతులు
ఏమున్నాయి ఇంకా ఏమి లేవు అదే మా అమ్మాయిని ఆ మా అమ్మాయిని చెస్ టోర్నమెంట్ కి పంపిద్దాం వేరే ఊరికి అనుకుంటున్నాం
అహా ఓకే అంతే తెలి ఈ సమ్మర్ లో కాస్త బయటికి వెళ్ళకుండా పిల్లలు కూడా ఇంట్లో కూర్చొని ఆడుకునేయి నేర్చుకుంటే క్యారం బోర్డు అని
ఆ మన చిన్నప్పుడు అలాగే ఆడుకునే వా లంగా ఇంట్లో కుచ్చోని.
మ్. అప్పుడు ఆట్లు మనయ్ వేరు అష్టాచమ్మ చింతపిక్కలాట ఆ మన గేమ్సు మ్.
ఊమ్. అయ్యి బాగాడుకునే వాళ్ళం.
మ్. మన గేమ్సు అసల్ మన చదువులు అయ్ వేరు చాలా ఆహ్లాదకరంగా ఉండేదప్పట్లో.
ఔను జన్రేషన్ మారిపోయింది బాగా.
ఉమ్ ఇప్పుడు మనమేమన్నా చెప్తె అదేట్టమ్మా ఎలా ఉంటది అని అడుగుతున్నారు పిల్లలు.
ఆ ఔను ఊమ్ అప్పుడు కరెంట్ పో తే అందరూ రోడ్డు మీద కుచ్చోని మాట్లాడుకుంటా ఆడుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడెక్కడ వొచ్చినయిగ ఇంట్లోంచి బయ్ట్కే రావట్లేదెవ. ఔ.
హూమ్. ఎవర్దాళ్దే అయ్పోయింది చూస్కోటం.
కరెంట్ పోతె చక్కగా డాబా పైకెక్కి డాబా మీద పొడుకునే వాళ్ళందరు. ఇప్పుడసల్ బైటిక్ గాలే తగలదు ఎంతసేప్ ఆ ఏసీ రూముల్లోంచి రారు బైటికి.
ఊమ్.
అ ఏసీలు కూలర్లు బైటిక్. ఎంతె ఏస్
కదా.
ఔను అలా తయా అరయ్యారు. ఒకే మీమ్యూన్ ఏవంటది. పిల్లల్కే.
ఉండదు ఇమ్యూనిటి. ఏదైనా ఎ క్రీడలు ఆడుకుంటుంటేనే ఆట్లయ్యి కస్త. బాడీకి తగలేకుమ్ కి. బ్రెయిన్ కూడా చురుగ్గా ఉం టది మెదడుగోడ
ఎండ్లో ఆడుకుంటే చక్కగా డీ విటమిన్ అది దొరికి ద్ది ఇమ్యూనిటీ ఇం బోన్స్ అయీ గట్టి పడతయి బాగుంటది
అవును అంతే పిల్లలు ఎనర గా మా టా ముందు ఆ హ ఆ రోజుల్లో మనకి అమ్మాళ్ళు మన ఇంట్లో పెట్టిందే తినేవాళ్ళం చక్కగా
అవును అవును బయటి ఫుడే ఎంత సేపట్ కి ఆ ఫాస్ట్ ఫుడూ జంక్ ఫుడ్ బాగా అలవాటు పడ్డారమ్మా పిల్లలు
కదా హుమ్ అప్పట్లో మనకెమి ఉండేయి సద్దన్నం తిని పచ్చడేసుకొని తిని ఎల్లిపో పోయి ఆడుకునే వాళ్ళం
అవును
ఇంత అన్నం అంత పచ్చడి ఉంటే చాలు పండగ
హూమ్
ఇప్పుడు పిల్లలకి అన్నం బెట్టు మన మొకానే ఎస్తారు
అవును అట్లాగే ఉన్నారు పిల్లలు
ఇప్పుడు ఆ నూడిల్స్ మంచూరియాలు మ్యా వీళ్ళు తప్ప పిజ్జాలు హూమ్ హుమ్
అయ్యియితే చక్కగా తింటారు
ఈ ఫ్రూట్స్ తిండమేమా సారు చక్రాలు చెక్కలని అలాంటివన్నీ తినే వాళ్ళం మనం
హూమ్ అవును
ఇప్పుడు ఈ పిల్లలు అయ్యేం తినరు అ పిచ్చి పిచ్చి తిల్లన్నీ తిని రోగాలు
రోగాలు వాటి కోసం మళ్ళీ మందులు ఆ ఆస్పత్రులు ఉమ్ ఉం ఏం చెప్తామమ్మ చెప్పిన్మాట వినట్లేదు పిల్లలు
ఔను ఇక జన్రేషన్ అట్లాగ ఐప్ పోయింది అప్పుడుకి ఇప్పుడుకి తేడ ఆడుకోడానికి ఓపెన్ ప్లేస్లు లేవూ
అగ్గి పెట్టె లాగ చిన్న చిన్న ఉంటాయ్ ముందు అసలు ఖాలియే ఉండదు ఉమ్
ఫ్రేష్గ తినేఎ యోగమే లేదు దు పిల్లల్కి చెట్లే లేవు ఔను ఔను అందువల్లే కాలుష్యాం అసల ఈ వేడి ఎండ అంత
అంతవేడి ఔను ఇళ్లల్లోనే పెంచుకునే వాళ్ళు ఇదివరక్ జాంకాయని మావిడికాయని నారిం జనీ అట్ల సపోట అని ఏసేవాళ్ళు ఇళ్లల్లో ఇప్పుడై ఏస్కునే ప్లేసే లేదు ముందు ఉన్న ప్లేస్లో త కట్టేసి అద్దెలికి
అద్ ఔనౌను
ఇంకేమనుంటే మిద్దె తోటం టరూ
ఆ అయ్యన్ని ఎరువులేసి పండించడమేగ
అంతె
ఊమ్
సారవంతమైన భూమి ఆ సారవంతమైన భూముంటేనే కాస్త ఏమన్నా పండుతాయీ మనం పైనా ఇయన్నీ ఏస్ పండిస్తే యడ అయంతంత మాత్రమె
ఔన్
అది ఇంకేంటమ్మ సంగతులు ఎలా ఉన్నారైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారా ఊమ్ మరి ఇవాళ్ళ ఏం వంటైపోయిందా
ఆ అయ్యింది వంట ఇంక్ మాద్ బేరకాయను, మునక్కాయ కూర
మ్మ్ బాగుంటది
మ్మ్ ఆహా లేదు విడిగానే వండతాను
అహ
మ్మ్ నువ్వేం చేసావు ఆ ఒకటే
నేనేం వండాను బంగాళదుంపా టమా టైగురు బెండకాయ ఎగ్స్
ఆహా బంగాళదుంపా టమాట ఇగురులో పెరుగేస్తారంటగా తెలుస్ సా
మ్మ్ బాగుంటుంది ఇవాళ మార్నింగ్ చప్ పాతి చేసాను దాన్ ట్లోకి ఇంకా అదే కూర ఉండాను అనమాట
మ్మ్ హ్మ్
సరే అయితే ఉంటాను మరి పిల్లలు వచ్చే టైం అయింది ఓకే బాయ్